హలో
హలో అక్క
ఆ నానీ చెప్పు ఏం చేస్తున్నావ్.
ఏం లేద అక్క కరెంట్ పోయింది. టీ. వీ చూస్తంటే
అవునా తిన్నావా నానీ
అక్క
తిన్నావా
తిన్ తిన్నలేదక్క. తినాల మధ్యాహ్నం తిన్న.
ఆ ఏం చేస్తున్నావ్ నానీ
ఏం లేదక్క ఏం కూర చేస్ శ్నావ్ అక్క అక్క
ఇంకా వంట చేయలే చేయాలి
ఎందుకు
కొంచెం పని మీద తిరుగుతున్నా. నాని
ఏ పనో
ఏ పొదుపు డబ్బులు వసూలు చేయడం.
అమ్మనీ మొత్తం బిజెనేసయిపోత్ బిజినేస్ పన్జేస్తునవ్ గక్క
ఆహ్ నాని హలో నాని
ఆ అక్క
ట్రైనింగ్కి వెళ్ళావా.
ఆ పోయినాక్క ఈ నాలుగింటికి వచ్చిన. పోయి
నాలుగింటికి వచ్చినావా
ఉహ్మ్ లేట్ అయింది. కొద్దిగా ఈరోజు ఆహ్ తీసుకోబోయినక్క మమ్మీ పొద్దునే వాండింద్ పాపం నా కోసం. మమ్మీ ఈరోజు ఎగ్గు ఎగ్గు చేసింది. ఎగ్గు ఉహ్ కాకపోతే అన లెగ్గు లేవ్ అవునాక్క నా నే ఈరోజ్ పొద్దున్న మూడింటికే వోయిండు ట్రైనింగ్ కి
ననే
అక్క
గ్లు ఏం నేర్పించారు.
అది బిల్డ్ కన్వేరక్క
ఏంటిది
బిల్డ్ బిల్డ్ కన్వేయరు గురించి ఎక్సప్లేయిన్ చేసాను
అంటేంటేనాయే
అంటే ఏం లేదు ఇ బొ బొగ్గుని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేత్తది సేము పిండివిల్లా అని ఉంటది పిండి పిండిమిల్ పిండిమిల్ లానే ఉంటది. ఏ గుండరంగ తిరుగుతా ఉంటది పైన ఒక బెల్ట్ ఉంటది కింద ఒక బెల్ట్ ఉంటది అంతే హ్మ్
రేపు హాలిడే యా
రేపు కాదు ఎల్లుండి
ఎళ్ళుండా
ఆ ఇది అమ్మమ్మ ఫంక్షన్ ఎప్పుడు పెద్దమమ్మ
అలాంటి ఆడకూడదు నానే
ఆ సరే
ఆ టైడే రోజు
ఆహా
నీకొక్కడ చెప్పా హలో నానే బ్రైడే రోజు ఫ్రైడే రోజు వైస్ వీక్ పుట్టినరోజు
ఓ రి
నీకు తెలుసా
వైష్వి పుట్టినరోజు అంట ఫ్రైడే మామ గ్రా గ్రాండ్ గా పాటిస్తాడు అన్నమాట మినిమం ఒక ఐదు వందలు ఒక మినిమం ఐదు వందలు వెయ్యి రూపాయలు వసూలు చేయాలి మామ దగ్గర నుండి
అడుగు
చిన్న మామ వచ్చిండా
రాలే నానే
ఎప్పుడు రేపొస్తాడా రేపు సాయంత్రం.
ఎల్లుండి
అదేంటి ఎల్లుండే గా ఫంక్షన్
ఎల్లుండే తొలి ఫంక్షన్సు
దైని
నీ అన్న వస్తున్నాడుంట కదా నానే
అవునక్కా ట్రైనేక్కిం ఇద
ఏమైంది నానే నవ్వుతున్నావ్
ఏం లేదు మమ్మీని ఫూల్ చేసా
అవునా ఏవైంది మీ అమ్మకు
మమ్మీని పూలు చేయడం చాలా ఈజీ
హ్మ్
ఇదిడి ఆ హర్షవర్ధన్ సృడుజన్ లోకేష్ నిను చూస్తున్నారు అక్క
ఆడుకుంటున్నారు నానే
సుడుజన్
ముగ్గురు ఆడుకుంటున్నరు.
ఆహా వీళ్ళు లారీ వోళ్ళు వీళ్ళు నిరంజన్ వీళ్ళు ఎప్పుడస్తరట?
హలో రేపొస్
ఆహా ఓకే ఓకే ఓకే. ఆహ అది మనం మక్సిమం నైటె ఉంటది కదా, ఆ మధ్యాహ్నం చేయరా? టె చేతను ఐదింటికి ఆరింటికి, ఆరింటికి స్టార్ట్ చేస్తే మరి ఎన్నింటికి నిన్ను ఎవడు దింపుతడే బస్ స్టాండ్కి
ఓ నానే మాట్లాడ ఏమైంది
ఆ ఇల్ద అక్క
హలో
హలో
మొన్న మీ కాలేజీ లో ఫంక్షన్ ఎట్లా జరిగింది నాని
నక ఎవరు చెపిన్రు అక్కా
మనకు అన్ని విషయలు తెలుస్తూనే ఉంటది కొడుక
ఉమ్ మమ్మీ అయిపోయిందా నీకు ఆ బాన ఇరింగందక్క
ఆ
చక్ చికెన్ పెట్టారు చికెను బగారా సామాది వెజ్ నాన్ వెజ్
అవునా వెజ్ అంటే ఏమండారు చికెనా మటనా
వెజ్ అంటే కూరగాయల భోజనం నాన్ వెజ్ చికెన్ ఒకటే
అవునా చికెన్ బిర్యానీ ఫిష్ చ అలంట ఏం లేదా
ఆ ఏం చేయలేదు అక్క ఆయం చేస్తే వాళ్ళ గుండే టపాకా ఎలా వెళ్ళిపోతు
కే డబల్ మీయా సారవలాయా
మాయే
ఆహా ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిన మరి ఫక్షన్కి
ఆకా
స్తును
ఆ ఈ పోయిన సోవారం అక్క ఈ సోమవరారం కాకుండా పోయిన సోవారం
ఉ తారీఖు లేదా దానికి
ఆ తారీఖు వచ్చేసి ఇరవై ఎనిమిది
ఆ ఫిబ్రవరి ఇరవై ఎనిమిద ఆ
ఆ
సరే సరే సరే సరే ఆ రోజు మీ అన్న పుట్టినరోజు కదా తమ్ముడు బీటేక్ అయిపోయినాక ఏం చేస్తావు తమ్ముడు
ఏము ఉంటది అక్కా ఖాళీ ముందే ఏం అనుకోట్లేదు అక్క ముందే ఏం అనుకుంటానే ఏం జరగట్లేదు
బిటెక్ తర్వాత ఎ టెక్ లేదా
గా జరుగుతాను అందుకే కొద్దిగా నేను సైలెంట్గా ఉంటాను ఈ మధ్య ఆ
సరే సరే తమ్ముడు
ఉమ్
హలో తమ్ముడు
అక్క మ ఏకురవడిన్నావు ఒక మచిపోన్ అడగడం
వంకాయ
హలో
వంకాయ కర్రీ
హలో
వంకాయ కర్రీ
ఓహో వంట ఏమైంది అక్క ఎక్కడికి పోయినావ్ పోన్ పెట్టేసి
వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది
ఎవరు మొగోళ్ళ ఆడొల్ల ఆహా నా కూడా వత్తుంది అక్క సౌండ్ ఇన్ పడతుంది అరే ఎవరో ఏడుస్తున్నారు అక్క
ఏమోలే నేను కనుక్కొని నీకు చెప్తలే తమ్ముడు
ఏ ఆహా ఏది ఏమైనా ప్రాబ్లమా హలో
ఆ తమ్ముడు
ఏమన్నా ప్రాబ్లమా
ఏమో లే తమ్ముడు నాకు తెలియదు లే కానీ నీకు అడిగీ చెప్తలే గాని సర్లే